హలో
ఆ ఏం చేస్తున్నారండి
ఏం చేయలేదండి మీరేం చేస్తున్నారండి
ఏం చేయలేదండి ఖాళీ అండి మీరు బాగున్నారా అండి
బహున్నానండీ మీరేలా ఉన్నారు
బాగున్నామండి
స్నాక్స్ టైం కదా ఎమ్ స్నాక్స్ చేసుకోలేదా మీరు
ఆ మేమా అండి సమోసా చేసుకున్నాము పానీపూరి చేసుకున్నాము మళ్ళీ ఆలు పరోట అనేది అన్ని చేసుకున్నామండి ఈ రోజు స్పెషల్ అని
ఎందుకండి అంత చేసుకున్నారు ఈరోజు ఏం స్పెషల్
ఏం స్పెషల్ అంటే తినాలనిపించిందండి ఇంకా వీకెండ్ కదా ఖాళీగా ఉంటాం కాబట్టి చేసుకున్నావండి
ఓహో ఎలా అండి అవి చేయడం ఎలా అండి అవి చేయడం
ఫస్ట్ సమోసా వచ్చేసి ఫస్ట్ దానికి పిండి తడుపుకోవాలండి గోధుమ పిండి మైదా పిండి అంత మిక్స్ చేసి
అవునండి
సమోస అంటే చానా
ఆ చాలా ఇష్టమండి
ఆ దాన్ని తడిపి తడిపి సపరేట్ గా పెట్టుకోవాలండి దాన్ని
ఓహో
తడిపి ఒక వన్ హవర్ అలా నానబెట్టాలండి తర్వాత నీకు లోపల స్టఫ్ పెట్టుకోవడానికి ఆలు ఆనియన్స్ టమోటో అవంతా ఫస్ట్ కట్ చేసుకోండి
ఆహా
దసాలు అంటారు ఇంకా ధనాలు జీలకర్ర అవన్నీ పెడతారండి లోపల స్టఫ్ కి
ఓకే ఆంటీ
ఆలు ఫ్రై చేయాలండి మనం సమోసాలో చాలా టైప్స్ ఉన్నాయండి ఆనియన్ అయినా చేయొచ్చు ఆలు అయినా చేయచ్చు దిచ్చు అట్లా మనం నేం చేసిందియితే ఆలు అండి
ఆ ఇంకా క్యారెట్ అవన్నీ వేస్తే కూడా బాగుంటాందండి
అవునండి బాగుంటది బాగుంటది ఫస్ట్ వచ్చేసి ఆలు అ అనేది ఉడకబెట్టాలండి కుక్కర్ లో
ఆ
కుక్కర్లో ఉడకబెడితే మనం పక్కన ఆ అవి ఒక ప్యాన్ తీసుకొని ఆనియన్స్ పసుపు ఇలా ఉడకొట్టిన ఆలు ఇంకా అన్ని వేయాలండి టమోటా అంతా వేసి ఆనియన్ అంటే ఫ్రై చేయాలి బాగా ఉల్ళగడ్డ ఫ్రై
అవునవును
ఆ ఉల్లగడ్డ ఫ్రై చేసి దాంట్లోకి ధనాలు ఆ కొంచె గరం మసాల చికెన్స సే కొత్తిమీర అంతా వేసి మిక్స్ చేయాలండి బది స్టఫ్కి లోపల పెట్టుకోవడంనికి కండి
అవునవును చాలా వేడిగా ఉన్నప్పుడే పెట్టుకుంటే బాగుంటది వేడి వేడిగా తింటే
అవునండి వర్షం పడే టైం లో వర్షం వాసనకి సమోసాకి చాలా బాగుంటుందండి
అవునవును చాలా బావుంటాదండి
ఆ ఫస్ట్ వచ్చేసి అది స్టఫ్ తయారు చేసుకుంటాం కదండి అది పక్కన పెట్టుకోండి నువ్వు ఇప్పుడు పిండిని ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదండీ
ఆ అవునండి
దాన్ని తీసుకొని మనం ఇట్లా రోల్ చేసి అంటే సమోసా సేపులో తిక్కాలండి తిక్కి దాని లోపల స్టఫ్ పెట్టి దాన్ని మడత పెట్టాలి
అదే అవునవునండి కొంచెం ట్రాయాంగిల్
ఆ ట్రయాంగిల్ షేప్ చేసి హోల్డ్ చేయాలి అంతే అండి దాన్ని కొని ఒక నూనె ఆయిల్ ఒక ప్యాన్ లో ఆయిల్ బాగా హీట్ చేసుకొని ఆ పాన్ లోకి సమోసానే వేయాలండి బాగా రెడ్ కలర్ లో బ్రౌన్ కలర్ లో వచ్చేలాగా బాగా ఫ్రై చేసి తీసేయనం ఇంకా గుమ్మ గుమ్మలు ఆడే సమోసా రెడీ అయిపోతుంది అండి ఆ మీరెప్పుడైనా అవునండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అండి
లేదండి మేము ఎప్పుడు ట్రై చేయలే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈ విధంగా నేను ట్రై చేస్తానండి
ఆ అండి ట్రై చెయండి చనా బాగుంటదండి
ఆ అండి
ఆ ఇంకా ఇంకా ఏమే ఏం స్నాక్స్ వచ్చండి మీకి
నాకి పానీపూరి వచ్చాండి
ఎలా చేయాలి చెప్తారాండి
ఆ చెప్తానండి
ఉ
మనం ఇదే మీ పూరికి బయట రెడీమేడ్ దొరుకుతాయండి అ తెచ్చి పెట్టుకుంట అంటే మనకు చాలా ఈజీ అనమాట
ఓకే
ఆ తెచ్చి పెట్టుకొని ఆయిల్క్క వేసేసుకొని వే వేసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్
ఆ
మళ్ళీ ఉండేసి మనం పానీ తయారు చేసుకోవాల అన్నమాట ఫస్ట్ బ టానీలు అన్ని మనం కడిగి ఉడకబెట్టుకోవాలండి బటానీలు మెత్తగా కావాలి కదా అవి
అవునండి
బఠానీలు ఎలా ఉడకి పెట్కొని పక్కన పెడితే మళ్ళీ ఆనియన్స్ అని తరుకోవాలండి
ఆహ
ఆ పుదీనా అంతా కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి పుదీనా కొత్తిమీర అంతా కట్ చేసుకోవాలి అండి
అవునండి
అవునవును మళ్ళీ వాటర్ వేసి ఇవన్నీ మిక్స్ చేసి దాంట్లోకి, మనం ఇంకా తీసుకొని తినొచ్చండి,
ఆ బాగుంటుందండి చనా కదా పానీపూరి,
ఆ బాగుంటదండి,
బయట అంతా తినకూడదండి ఇంట్లో చేసుకోవడమే చాలా మంచిగా ఉంటుంది బయట అంతా నానా ఆయిల్ వాడతారు అస్సలు,
అవునవును అవును నిజమే అండి
ఆ ఇది నోడిల్స్డంట, ఆ గోబీలు, పానీపూరిలు ఇవన్నీ ఇంట్లో చేసుకుంటేనే బెటర్ అండి మీకు నోడి తెలుసా అండి బాగుంటదండి చనా
అయో తెలవదండి నాకి,
అవునండి చెప్పాలా మీకు రెసిపీ ఎలా చేయాలో నూడిల్స్,
ఆ చెప్పండి
నూడిల్స్ ఏం లేదండి మనం బయట రెడీమేడ్ ఒక షాప్స్ లో ఉంటాయి, అవి తెచ్చుకోవాలండి ఒక ప్యాకెట్ లో ఒక హండ్రెడ్ గ్రామ్స్, కానీ నీకు ఎంత కావాలంటే అంత అండీ ప్యాకెట్స్ బైట దొరుకుతాయి, కదా
హలో
హలో
ఆ చెప్పండి
ఆ చెప్పనండి ఏదో చెప్తున్నారు,
ఆ బయట దొరుకుతాయి కదండి అవి తీసుకోవాలి,
ఆహా
ఆ అవి తీసుకొని వచ్చి నూడిల్స్ అనేది ఉడకబెట్టాలండి ఫస్ట్ నువ్ మీరు
ఆ
నూడిల్స్ ఉడక ఉడకబట్టి నూడిల్స్ ఉడికేటప్పుడు ఆయిల్ వేయాలండి అందులో కొంచెం బాగా,
ఆహా
అప్పుడే నీకు అంత మెత్త మెత్తగా కలుసుకోకుండా బాగా విడివిడిగా నూడిల్స్ బాగా వస్తాయండి,
అవునా మ్యాగీ కూడా బాగుంటదండి.
అవునండి మ్యాగీ, నూడిల్స్ అవన్నీ బయట తినడం కంటే ఇంట్లో తిినడమే చాలా బెస్ట్, ఆ తెలుసా అండి మీకు ఎలానో
ఆ తెలుసండి, ఆ చెప్తామండి ఫస్ట్ మనము ఒక దాంట్లోకి గుడ్లు తెచ్చుకొని పెట్టుకోవాలండి,
ఓకే
గుడ్లలు తెచ్చుకొని పెట్టుకున్నాక మనం కడాయి తీసుకొని దాంట్లోకి ఎగ్ ఈ నూనె వేసి కొంచెం ఆవాలు కరివేపాకు ఆనియన్స్ అవన్నీ వేసేసి, ఆ కొంచెం పసుపు కారం, గరం మసాలా, ధనియాల పిండి, ఇవన్నీ వేసేయాలండి ఎందుకంటే మనం గుడ్లు వేసాక సరిగ్గా మిక్స్ కావాలనమాట సో అందుకే దీ దీంట్లకి మిక్స్ చేసే చేయాలి,
ఓకే
ఆ గుడ్లన్నీ కొట్టేసాక కొంచెం ఆ స్లో అంటే స్లో ఫ్లేమ్ లో పెట్టు, కొని బాగా ఫ్రై చేసుకోవాలండి,
ఆ అండి
అవునండి బాగా అది అంతా ఫ్రై అయిపోయినాక కొంచెం పక్కకు తీసి పెట్టుకోవాలండి, అదే కడాయిలో మళ్ళా కొంచెం ఆయిల్ వేసి ఆవాలు కరివేపాకు, వన్నీ ఆనియన్స్ వేసే చేయండి,
హ
కొంచెం వాటర్ వేయాలండి మనం తగినంత వాటర్ వేసుకొని మనం సూపి సూపిగా ఉండాలంటే కొంచెం ఎక్కువ తక్కు వాటర్ వేసుకోవాలి అలా ఏమ వద్ద అంటే కొంచం తక్కువ వేసుకోవాలండి
ఓకే
మ్యాగీ వేసుకోలండి మ్యాగీ వేసుకున్నాక మనం ఒక ప్లేట్ దాన్ని మూసి పెట్టుకోవాలి ఎందుకంటే అట్లా చేస్తే బాగా బాగా ఫాస్ట్ గా ఉడుకుతుంది అనమాట ఆవిరి బొక్కకుండా ఆ అలా దాని తర్వాత ఇం ఇంకా ఉడికిందో లేదో మనం చూసుకొని ఇంకా మసాలా అన్ని ఆ వేసేసుకొని ఇంకా ఎగ్ చేసింటాం కదండి ఎగ్ దీంట్లో కలిపేసుకోవాలండి ఎగ్ తింట్లకి కలిపేసుకుంటే ఇంకా అంతాండి అది ఎగ్ మ్యాగీ చాలా బాగుంటుంది అవునడి మీరెలా మీరు ఎప్పుడైనా చేసుకున్నారా ఇలాగా
ఆ నేను కూడా మీరు చేసుకునే విధంగానే చేసుకుంటానండి చాలా బాగుంటది
అవునండి ఇంకా కొంతమంది గార్లిక్ మ్యాగీ అది ఇది చేస్తుంటారంండి అదంతా తెలియదు నాకు ఎలా చేస్తారు
అవునండి చాలా బాగుంటుంది కదండి
ఆ గార్లిక్ మ్యాగీ కూడా కొందరు చేస్తారండి
ఆ
అవును
ఆ ఇంకా మీక ఏం వంటలు వచండి
ఆ మీకు పన్నీర్ ఎలా చేయాలో చెప్పాలా అండి
ఆ చెప్పండి
మనం తగినంత పాలు తెచ్చుకొని పెట్టుకోవాలండి ఒక మూడు లీటర్లు రెండు లీటర్లు అలా పాల్ తెచ్చుని మట్టు కోవాలన్నమాట దాన్ని బాగా కానీ ఆ అవునండి పాలుతోనే చేస్తారు
ఆ ఓకే
దాన్ని బాగా కాగబెట్టుకోవాలండి మనము
ఆ
తాగబెట్టుకున్నాక పాల అనేది విరిగిపోవాలి కాబట్టి మనం కొంచెం నిమ్మకాయ పిండితే అవి పాలు విరిగిపోతాయండి
ఓకే
ఒక లీటర్ కి రెండు నిమ్మకాయలు వేయాలన్నమాట
అవునా అండి
అవును నిమ్మకాయల అన్ని వేసినాక పాలన్నీ విడిగిపోతాయి అనమాట అలాగే కొంచెం సేపు ఉడకబెట్ అదంతా గడ్డ మాత్ర అయిపోతుందండి కొంచెం అదంతా మళ్ళీ మనం ఒక బొక్కల గిన్నె తీసుకొని దాంట్లో ఒక బట్ట పరుచుకొని దాంట్లోకేసేయాలి అండి
ఓకే
ఆ బ ఆ గిన్నెలు వాటర్ ని కారిపోతాయన్నమాట
ఓకే
మళ్ళీ నిమ్మ పులుపు పులుపు పో పోవాలి కాబట్టి మనం అంతా దాన్ని కడు కోవాలండి
ఆ ఆ
కడుకున్నగరవాద మనం బట్ట తో బాగా పిండేసి బాగా ఒత్తి చపాతని ఎలా తిక్కుతామండి అలా రౌండ్ గా చేసుకొని పెట్టుకోవాల అన్నమాట
ఆహా
బట్టలోనే ఆ చేసుకుని దాని పన ఏదనా బరువు పెట్టాలి అంటే ఒక బిందె గాని ఒక బియ్యం సంచి గాని బాగా పెట్టాలన్నమాట
ఒకే
బాగా పెట్టిన తర్వాత అది బాగ గెట్ గట్టి అయిపోతది అనమాట మళ్ళా దాని తర్వాత కొసేపు ఫ్రిడ్జ్ లో పెట్టవాలి
ఆ
ఫ్రిడ్జ్ లో పెట్టి మనం బయటి మనం ఎప్పుడైతే తయారు చేసుకుంటామో దానికి ఒక టూ అవర్స్ ముందు బై మనం స్లైసె నీట్ గా పాలక్ పన్నర్ సైజ్ లో కట్ చేసు
అవునండి బాగా పీసులు పీసులుగా కట్ చేసుకోవాలి కదా బాగుంటది
ఆ అంతే అండి చాలా ఈజీ అండి పన్నీర్ బయటకు తీర్చుకోవడం కంటే మనం చేసుకు బాగుంటాదంట
ఆ ఇది పన్నీర్ తయారు చేసే విధానం కదండి తర్వాత ఎన్ని రోజులకి మనం పన్నీర్ కర్రీ చేసు
మీ ఇష్టమండి ఎన్ని రోజులకైనా చేసుకోవచ్చు అది
అవునాండి
ఏమంటే ఫ్రిడ్జ్ లోనే పెట్టుకోవాలి
బయట తీకుండ ఫ్రిడ్జ్ లోనే ఉండాల
ఆ అవునండి
ఆ ఆ పన్నీర్ కర్రీ కూడ అంతే అండి మా తర్వాత వేయడం అందులో మసాలాలు
ఫస్ట్ పన్నీర్ అంతా ఫ్రై చేసేసి మళ్ళీ ఆయిల్ ఆనియన్స్ కానీ ఫ్రై చేయాలండి
అవునండి ఏదైతే మనం తీసుకున్నామో అదంతా కలిపేసి అందులో కొన్ని నీళ్లు పోసి బాగ ఉడక పెడితే అదే పన్నీర్ కర్రీ రెడీ అండి చాల
అవునండి మనం గోడంబి కూడ వేస్తే బాగుంటందండి
అవునండి సారే అండి బాయండి
ఆ బాయ్అండి
ఆ